హలో హలో హలో వినిపిస్తుందా
కొంచెం కట్ అయితుంది
సిగ్నల్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఇప్పుడు ఓకేనా
ఏమో సౌండ్ వస్తుంది వెనకాల
ఇప్పుడు ఒకకనా అది టీ వి సన్
అవునా
బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగుంది ఏం చేస్తున్నారు
ఏం లేదు కా లి మీరు
ఏం లేదు కాళీ అని టీవీ చూస్తున్నా
చేసారా టిఫన్
ఆ చేసాను మీరు తిన్నారా
తిన్నమండి
హ మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం
మా కా సం అంటే మాకు అంటే అన్ని ఫెస్టివల్స్ ఇస్టము కానీ సంక్రాంతి నోములు ఉంటాయి కాబట్టి మాకు కొంచెం అది ఎక్కువ
ఓకే మీకు సంక్రాంతికి నూములు ఉంటాయా
ఉ
ఆహా అంతే నాద ఒకటే ఇష్టం అంటే చాలా అంటే ఏం చేస్తుర్రు సంక్రాంతికి మీరు
మేము అన్ని పిండి పదార్థాలు చేసి చేస్తాం చేసి దేవులు మూడు రోజుగా భోగి సంక్రాంతి కనుమా మూడు రోజు పూజలు చేసుకొని సంక్రాంతి రోజు నోములు నొముకుంటాం
భోగి ఆ భోగి పూలు పోస్తారంటార అవేనా చిన్నపిల్లలు మీద ఆహా
మీరేం చేస్తారు
సంక్రాంతిక సంక్రాంతికి మేమ ఏమ ఏం చేయమండి జస్ట్ ఫెస్టివల్ పిండి వంటలు చేసుకుంటాం అంతే నార్మల్ సంక్రాంతి రోజు పూజ చేసుకుంటాం అంతే
అవునా నోములు లేవా మీకు
సంక్రాంతి నోములువవు దీపావళి నోములు ఉన్నాయి మాకు
ఆ
దీపావళి రోజు చేసుకుంటా మే దీపావళి మెస్టర్ డే వ్రతం
ఒకటే రోజా వ్రతం
అ అంటే టూ డేస్ క టూ డేస్ రెండు రోజులు వస్తది గానీ ఒకటే ఆ రోజు మాత్రమే పూజ చేసుకొని నైట్ అన్నం ఫాస్టింగ్ ఉండి నైట్ అన్నం తింటాం నెక్స్ట్ డే ఆ వ్రతాన్ని పైన అయినా ఎవరి పక్కని చోటు పెట్టుకుంటారు పెట్టుకుంటాం పైకి పెట్టుకొని ఇంకా కంకాణలు గట్టు కుంటాం అంతే టూ డేస్ ఆ రోజు ఫాస్టింగ్ ఉండదు కొంతమంది ఆ రోజు కాకుండా వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే ఇడుస్తారు ఫాస్ట్
మీరు ఆ రోజే వదిలేస్తారా ఫస్ట్
ఆ ఆ రోజు నైట్ మార్నింగ్ అంతా ఏం తినకుండా ఎ ఇలా ముందు రోజు లక్ష్మీదేవిది పూజ ఉంటుది కాబట్టి ఆ రోజు కూడా ఫాస్టింగ్ ఉంటారు
ఉ
నెక్స్ట్ డే నార్మల్ రోజు కూడా ఏం తినకుండా నైటే తింటాం, నైట్ నైన్ థర్టీ థర్టీ కల్లా పూ వ్రతమయపోయినంకా
మీరు దీపావళికి లక్ష్మీ పూజన్ షాప్ ఉందా
ఆహా లేదు, ఇంట్లోనే చేసుకుంటాం షాప్ ఏం లేదు
మ్మ్ కొందరు షాప్, కొందరు షాప్ లో ఉద్దే చేసుకుంటారు ఇగ దీపావళికి షాపున్న వాలు
అవును షాప్ ఆ వాళ్ళీగా ఇంట్లో చేసుకోరు ఇగ డైరెక్ట్ షాప్ లోనే చెస్ కుంటరు
అదే
పెద్ద పెద్ద షాప్స్ ఓర్ చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళు ఏ షాప్స్ లేనోళ్ళు ఇంట్లోనే చేసుకుంటారు పూజ గదిలో
ఆ అదే ఇషి మీకు షాప్ ఉందా అని
ఆహా లేదు మాక్ షాప్
మ్మ్హ్హ్
త్కమ్ ఆడతారా మీరు
ఆ ఆడ్తం, నైన్ డేస్
ఎట్లా ఎలా జరుగుతది మీ సైడ్ బతుకమ్మా
బానే జరుగుతది నైన్ డేస్ ఆడ్తం ఈ ఒక సెవెంత్ డే ఆడరీ కదా, సెవెంతో సిక్సతో ఏదో డే ఆగది గదా
త్ డే అర్రం
ఆ ఆ రోజు ఒక్క రోజు ఆడం, ఆ రోజు కూడా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఎట్లా తంబూలా అవి ఉంటాయి కదా
మ్మ్
అవి పెట్టుకుంటం, అంటే మా సైడ్ అమ్మవారిని పెట్టి పూజ అయినాక పొద్దున సాయంత్రం పూజలు చేసి ట్టి సాయంత్రం పూజాయినంక ఆడుకుంటం
దుర్గ దేవి పెడ్తరా
ఆ దుర్గాదేవి పెడ్తరు
నైన్ డేస్ నైన్ అవుతారాలు, సరస్వతి అప్పుడు సరస్వతి బుక్స్ లక్ష్మీదేవి అప్పుడు డబ్బులు అలా పెడతారా
ఆ అవును పెడ్తరు
మ్మ్ మా సైడ్ కూడా లక్ష్ ఆ సరస్వతి దేవ్ అన్నప్పుడు చాలా బుక్స్ మొత్తం ఇప్పు మొత్తం రాంగానే బుక్స్
పిల్లల్ని కూర్చోబెట్టి పూజ జేపిస్తరు, ఒక కొత్త బుక్ కొత్త పెన్ను తే పిచ్చుకొని పూజాయినంక అమ్మవారి దగ్గర అంటే వన్ డే నైట్ అక్కడ బుక్స్ ఉంచుకొని తెల్లడేవరు బుక్ వాళ్లకిస్తరు
అవునా మసైడ్ అట్ల కాదు మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం బుక్స్ పెన్సిల్ దౌ కాద్ దేవుంది హారం కూడా పెన్స్ తోనే ఉంటది పెన్సిల్ తోని పెన్స్ తో అలా ఇగ లక్ష్మీదేవి అన్నప్పుడు అయితే ఇగ చానా బ్యాంక్ నుంచి చానా డబ్బులు తీసు వస్తరు మస్త్ లైక్ నోట్స్ తోని ఫ్లవర్స్ తయారు చేస్తారు ఫైవ్ హండ్రెడ్ నోట్స్ టూ థౌజండ్ నోట్స్ అవి రియల్ నోట్స్ తయారు చేసి పెడతారు, ఇగ ఆ రోజు సెక్యూరిటీ ఉం టది పోలీసులు ఉంటరు ఇగ
చాలా పెద్దగా చేస్తాం మా సైడ్ దసరా
ఇట్ సైడ్ కూడా
ఉంటారా మరి ఫాస్టింగ్ దేవుడప్పుడు నైన్ డేస్
ఆహా లేదండి మేము ఉండం మీరుంటారా
ఉంటానండి నేను
నైన్ డేస్ ఉంటరా
అ నైన్ డేస్ ఉంటా
ఎస్తారా అంటే అమ్మవారి మాల ఏస్తారు కదా అప్పుడు
ఆ వేసుకుంటారు ఇగ పూర్తి పూర్తిగా మాల వేసుకొని వాళ్ళు కండువా ఏసుకుంటరు జస్ట్ ఇగ మొత్తం ఏసుకాలంటే ఇంకా బాగా రిస్ట్రిక్క్షన్స్ ఉంటయి కదా బాగా పాటించాలి ఇగ కండువ ఇగ కండువ ఏసు కుంటారు బాగైతే మా సైడు
హు ఉమ్
ఉమ్
అదే ఎక్కువ అటు సైడ్ ఏస్తది కదా అని
ఆ ఎస్తారు బామంది ఎస్తారు ఇగ ఇగా ఈ నవరాత్రుల్లో అయితే ఇక్కడ బ అందరు అందరు ఒక పొద్దులు ఉంటారు అందరు బాగా మంది చానా మంది ఈ నవరాత్రే పెద్దది అన్నట్టు ఇక్కడ ఇట్ సైడు
చెప్పులు ఏసుకుంటారా మరి మీరు నైన్ డేస్
ఆహా ఏసుకోను చెప్పులు ఏసుకోను
ఆ అదే
కోను బెడ్డు ముట్టను ఎ ఎ చెప్పులున్నా తాకద్దు దూరం నుంచి వెళ్ళిపోవాలి విడిచిన బట్టలు వేసు కొవద్దు మొత్తం న్యూగా కిందనే పడుకోవాలి ఏం తినొద్దు ఫ్రూట్ ఫ్రూట్సైనా మిల్క్ అయినా తినొచ్చు మిల్క్ అయినా తాగవచ్చు కానీ నేను ఏం తాగ డైరెక్ట్ నైటే పూజ అయినంక అన్నం తింటా ఇగ ఉమ్
మరి మీరు ఇంట్లోనే వండుకుంటరా అక్కడ అమ్మవారి దగ్గరనా
ఆహా లేదు ఇంట్లోనే వాటుకుంటా
చాలా మంది ఉంటారేమో కదా
ఆ చాలా మంది ఉంటారు
ఏం చేస్తున్నారు ఇంకా వంట అయిందా మీది
కాలే మమ్మీ ఇప్పుడే చేస్తుంది
అవునా
ఉమ్ టిఫిన్ తిన్ తోటకూర అనుకుంటా తింటార మీరు తోటకూర
ఆ తింటం కొంచెం పాలకూర అం టే నచ్చదు అదంత ఎట్లానో స్మెల్ లెక్క వస్తది
ఏం పాలకూరనా
ఆ
మాకు పాలకూరనే కొంచెం ఓకే అనిపిస్తది తోటకూరనే నచ్చది. అవును ఏ ఏ కూర బాగా తింటారు మీరు ఫేవరెట్
టమాటో
ఆలుగడ్డ నచ్చదా పొటాటో
నచ్చు తది మీరు
నాకు ఆలు ఫ్రై ఇష్టం బాగా ఆమ్ నాన్ వెజ్ లో అయితే చికెన్ అంతే హమ్
ఏం టిఫిన్ చేశారు
పూరి ఆమ్ ఇంకేంటి మరి సమ్మర్ ఆ చేస్తాం వంట చేస్తా సమ్మర్ హాలిడేస్ కి ఏటు వెళ్ళలేదా
ఎట్టు వేళ్ళ లేదు ఎండ ఉండే కదా ఒక అమ్మమ్మ వాళ్ళ ఇంటిక వెళ్ళొచా
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిండార ఎన్ని డేస్ ఉన్నారు సేమ్ నేను ఉమ్ మమ్మి ట్వ తీ డేస్ అన్నాను మ్యాక్ నాకు అంతలే నేను ఒక టూ డేస్ ఉండే సి వచ్చినా అంతే అమ్మ మా వాళ్ళ ఇంటికా టూ త్రీ అంతే వెళ్ళేదాని వెళ్ళే రోజే ఈవినింగ్ వెళ్ళిన వ టూ డేస్ ఒక వన్ డే ఉన్నాం నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చేసాం మళ్ళా అంతే ఇక వెళ్ళలే మళ్ళీ వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఓకే అండి మరి
ఓకే అండి
ఆహా
ఇచ్చిన్న నేను నీకు
అ
హెలో హలో హలో